అ హుమ్
ఏం చేస్తున్నావు
ఏం లేదు పైన కచ్చినాం
ఊ హూ
తిన్నావా
ఊ తిన్లేదిక
తిన్పిస్తా అన్నది అత్తనే
ఒక్కట్టే ముద్ద తిన్నా నాకు తినాలన్పించలేదు ఈ కర్రీ కర్రీ బాగనే ఉంది నాకు కడుపులో స్పేస్ లేక తినాలనిపించలా కర్రీ బానే ఉంది ఏ నిజంగా బావుంది
ఉ
నీను నార్మల్ గా నేను చెయ్యను కానీ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తా పర్ఫెక్ట్ అని కాదు బట్ నచ్చేలా అయితే చేస్తా నాకైతే నచ్చుతాయి
ఊహూ ఉంటా
ఇందాక ఫ్రెండ్ అన్నా గదా చెప్పాలా
చెప్పు
నువ్ మళ్ళీ వాడితో చెప్పొద్దు
ఎవడి తోడే
అన్న తోటి మీ ఆన్న తోటి ఉమ్ నువ్ నిజంగా చెప్పద్దు మరి
చెప్పను నువ్ చెప్పు
మీరు మీరు దొంగలు చెప్పుకుంటారు మీరు
నేనెందుకు చెప్తా
ఏదో నార్మల్ గా
ఊ ఫోటో బంపిండు నీకు
పంపలేదు నీకు పంపిండా
నాకెప్పుడో పంపిండు
మరి ఇప్పుడు దాకా ఎందుకు పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావ్
నేను అదే అడుగుతున్నా కిట్టోవా అని అందుకే
వాడే మరి ఇంకెవ్వరు
ఊ ఏం మాట్లాడారు
ఏం మాట్లాడారు అవన్నీ ఏం చెప్పలే వాళ్ళ డాడీ చనిపోయిండట పాపం
ఊ
ఆమె కొంచెం బాధపడుతుంది అని చెప్పిన్ను
ఆమెతోని మాట్లాడలేను
ఆమె తోటి నేను మాట్లాడలేదు కానీ మొన్న మధ్యాహ్నం వీడియో కాల్ చేసిండు వాడు ఇ
ఊ
అప్పుడు జస్ట్ ఇట్లా పక్కకు చూపేసామండే హాయ్ చెప్పిన అంతే ఏం మాట్లాడలే
హు హమ్ ఎట్లా ఉంది
బానే ఉంది ఎట్లుంది అంటే ఏమంట
నే నిజం చెప్
బానే ఉంది ఎందుకు మీకు నచ్చలేదా
నేను నచ్చదని ఇప్పుడు నీకు చెప్పిన
అంటే నువ్వు నిజం చెప్పు అని అంటున్నావు అయితే నీకు నచ్చదు కావచ్చు అని అనుకున్నా
నువ్వు ఏం చెప్తావ నేను అనుకో అట్లా అడిగిన ఎట్లా ఉందని
బానే ఉంది బాగుంది యాక్చులీ
హూ హమ్ అండి
నన్నేనా
ఇస్తక్ ధన్యవాద
బావుంది అంటున్నా అ
హమ్ ఫ్రీగానే వుంది అ మ మా కట్ట్టన వాల ఫరుపు జల్దుగాని ఏంటి
జనా
ఎంటిది
నువ్వు ఏమ్ మాట్లాడలేదా
లేదు నేను ఏం మాట్లాడలే నేను అప్పుడు పిచ్ దాంట్లాగా ఉన్న నా ఫేస్ ఆ చీకట్లో నా ఫేస్ కనిపియలేదు ఆ టైమ్ లో నేను ఏం మాట్లాడతా ఏదో ఇగ మరీ చూపిచినక ఏం ఏం మన ఎట్లుంటదో అని హాయి చెప్పి వదిలేసిన అంతే
పెడతాడు కద కాన్ఫరెన్స్ పెట్టమంటే
లేదు నేను ఎప్పుడు అడగలేదు
హ హూ హమ్
అంటే నువ్వు విన్నావ అట్లా కాన్ఫరెన్స్ లో పెడితే
చే నేను ఎందుకే
నీకు ఇట్లాంటి ఐడియాస్ వస్తుంటే
ఉం
విన్న నేమో అని అనుకున్నా
ఇలాంటి ఐడియాస్
అట్లాంటి ఐడియాస్ వస్తున్నాయి అంటే వినే ఉంటావు ఓహో
హాస్టల్ అనేది ఫెండ్స్
ఓహో
అప్ప మనకేమ వాడు మాట్లాడి పచ్చేది మా ఫ్రెండ్గాడు
హూ హమ్
జనాలుగా నేను నేను ఏ క్లాస్ టెన్త్ అయిపోయాక అసలు కాల్స్ ఎవరితోటి మాట్లాడుకోలే
అవును ఒక ఒక్కదాంతో చాటింగ్ అయితే ఫుల్ చేసేది
చాటింగ్ చేసేది అప్పుడు కాల్స్ అంటే మాట్లాడపోయేది మా అమ్మా పక్కకు ఉండి ఎవరైనా కాల్ చేస్తే తిన్నావా అని అడుగు గిట్ల అంటాల్లు మమ్మి అంటే ఇట్లా కొట్టి మరీ మాటలాడిపించేది వాళ్ళ అమ్మ తోటి ఇంకా
అయ్యో
అన్న ఏ ఎప్పుడు ఎప్పుడన్నా వస్తే వీడియో కాల్ చేస్తే దూరం ఉండేది నేను పోయి
ఉ హు
దూరం ఉండి చూసుకుంటూ నవ్వేది నన్ను చూపిస్తూ నేను ఉండ పోయేది అడా ఇక అప్పుడు మా అమ్మకి కాల్స్ వస్తే బయటికి పోయేది సప్పుడేక ఉ
మళ్ళీ ఎట్లా అలవాటు అయినావు కాల్స్ మాట్లాడడం అది
నాకు ఫోన్ వచ్చినా కూడా నేను మాట్లాడకపోయది ఎవరితోటి ఎందుకు వేసుకున్నార ఆ రీఛార్జ్ అని తిట్టేది
ఉ హు
జస్ట్ నెట్ కోసం గేమ్ కోసం గంతే అప్పుడు
ఆ రెండేనా
ఉ గంతే చాటింగ్ ఒకరీతోటి
ఎవరు ఆ ఒకరు
మా కజిన్
కజిన్సా
కజిన్
ఉహు ఎవరు మీ బామ్మర్ది ఆ
లేదు
మరి
మా హార్ట్
అబ్బో ఓహా
అంతే స్టార్టింగ్ నీతోటి అంతటి అంటే అలవాటయి
ఇప్పుడు ఇట్లా సాగుతుందా
నన్ను నీనే తిట్టుకుంట
ఎందుకు
ఆ చిన్న చిట్టీ చేసినప్పుడు అది ఎట్లా ఒరుతదో అట్లా మాట్లాడాలి అని ఉండేది అప్పుడు
ఆహా
లోడలోడ వాగాలే గంత ఎప్పుడు రాలే బయట మనుషులు కనబడితే మాట్లాడతాం కానీ ఫోన్లో
ఉ
ఉ ఇంకా
మీకెవ్వరులేరా ఫ్రెండ్స్
ఉన్నరు ఎవరు
నీకెవరు లేరా ఫ్రెండ్స్ అట్లా
లేరు
అంటే నార్మల్గా ఫ్రెండ్స్
నార్మల్గా కూడా గర్ల్స్ లో ఎవరు లేరు
ఫ్రెడ్షిప్ వాళ్ళ
టెన్త్లుండే టెన్త్లు ఉండే ఒకేమే ఫల్స్ స్టార్టింగ్ ఇవి ఉండవు అప్పుడు కాలేజీలో మాట్లాడు క్లాస్తో మాట్లాడుకునేది
ఉహూ
పక్కపక్కన కూర్చొని అంత అక్షరాడేది కొట్టుకునేది తిట్టుకునేది అప్పుడు కాని
ఆహా నాకొక టెన్త్ వరకు ఫ్రెండ్స్ ఎవరు లేరు
ఇంటర్లో మొత్తం బాయ్స్ ఏ కాట్టి నో గర్ల్ ఇంట్రాక్షన్ ఇప్పుడు బీటెక్ లా
హ
ఉ చెప్పు నువు చెప్పు
చెప్పు చెప్పు
చెప్పు నువ్వే చెప్పి ఇగ రెండు సార్లు ఆపి చెప్పండి చెప్పు నేను రెండు సార్లు చెప్పు
మ్మ్ బీటెక్లో ఏ చెప్పురా
చెప్పే
చెప్పు టైమ్ అయిపోతుంది చెప్పు
బీటెక్లో ఒకమే
బీటెక్లో
అమ్మొచ్చి నేన్ చెప్ప
ఏడ్చి చెప్ప ఓవర్యాక్షన్ చేయకు పెద్దమ్మ తోడు నీకేం భయం కాదు
బీటెక్లోని ఎవరు లేరు ఒక అమెతోన్ చాటింగ్ చేసేదింతే
సేమ్ నేమ్ కదా
ఏం నేమ్
నా పేరు సేమ్ నేమ్ కదా
లేదు అండి ఆమె జస్ట్ పరిచయ్ అంతే ఆమె మాస్క్ పెట్టుకొని ఉండేది మాస్క్ తీసినంక ఆమెతోని ఎవరు మాట్లాడకపోయరు
ఎందుకు
ఎప్పుడు క్లాస్ మాస్క్ పెట్టుకుంటది తెల్లగుంటది గాని పాపం ఎవరు చూడకపోయేరు ఆమెని టమమిటడైమ ఆడ
ఓ
ఈ మా ఫ్రెండ్ కాని పిల్ల వాళ లవ్ చేసి ఫస్ట్ సెమ్ ఆగ ముందుకే
హ
జస్ట్ ఫోర్త్ సెమ్న్ లో లేచిపోయింది పెరడొందోడి
అయ్యో
ఫ్రెండ్గా పట్టి సేమ్ కాకముంది
అయ్యయి ఓ
హ్మ్మ్ ఇప్పుడే మాకు ఒక పాప
వామ్మో
ఆ ఇంకా
చెప్పాలి
ప మీ
తిన్నావా నువ్వు ఏదన్నా
ఇంట ఆనందిక పైనగా వచ్చింది ఇప్పుడు చూడడానికి
ఉ
అప్పటినుంచి పైనే ఉన్నా నేను
ఎందుకు ఏం చేస్తున్నాం కాల్స్కేనా
కల్స్ ఎ
అయ్యో
బయటికి పోదామంటే ఆ బాగుండాలి ఆ బా కూడా వెళ్ళిపోయింది అది పోలేండి బయటికి
ఎందుకు మీ ఫ్రెండ్లు లేడా అక్కడ
మా ఫ్రెండ్ ఉంటాడు కానీ వాడు వానే ఉంటాడు వాడు కూడా వాడం అన్నేళ్ళతోని వెళ్ళిపోతారు అప్పుడప్పుడు ఏన్నా బయటికి
నువ్వు వెల్లుస్తేనేయి త్రాడా
పొగుది కాదు వస్తాడు
సరే నను తర్వాత చేస్తా బాయ్
బాయ్